ఉండండ గయి
బాన్న ప్రైస్ ను బాన్నవ
బాన్న తిన్నవ
ఆ తిన్న
ఏం చేస్తాండవ్
ఏం చేయలా కూర్చోని ఉండా టిఫిన్ ఆకలిస్తాంది తినలేదు ఇంగ
బైటి కి పోయి దినేసి రా పో
అడ ఓపెన్లు లేదు హటల్
ఇగా ఎడ హోటల్లో ఉండవా
అంగ రోడ్లో పోవాల
పోయేది అన్న మాటలకంటేనా
పోలేక పోలేదు ఇగా నువ్వేం చేస్తున్నావ ఇప్పుడే నిద్ర లేచావా హలో ప్రేస్ హలో హలో ప్రజతి ఇనిపిస్తుందా హలో హలో మీ ఇనిపిలా ప్ర హలో హలో ఆ అనిపిస్తుంది ప్రాజీతి మ్
ఏమి ఎమె నెట్వర్క్ ప్రాబ్లం ఏమి
ఏమో తెలిడంములేదు వయిసు ఇనిపియడంల
ఇప్పుడు ఇనపడ్తంద
ఆ ఇనిపిస్తాంది
మ్ ఇంగ ఈ మీ అమ్మకు ఫోన్ జెశినావ
చెయ్యాలి ఇంగ మ మకె తమ్మడికి చేసాను
మ్
మమ్మొళ్ళకి చేయాలి నువ్వు పోలేదా ఇంటికి
లేదు పోలేదు ఐపోయిందింగ రేప్
తిన్నావ టిఫిను ఇప్పుడే లేశ్నవ
లే తిన్లా ఏటికే లేసిన కనీ తిన్లా ఉమ్
రోజు లేయవు కదా
లే లేదే ఏమో లేసాను
తెల్సు ఔట్ లెసేసావా
హుమ్
ఏం చేస్తున్నావ్ ప్రాజెక్ట్ ఇంకా పేజీ నెంబర్లు ఏపీయాల
ఏంద అడగ తింటనే ఉండది షుగరు కూడా ఏపీయాల
మీ అన్న వేపిస్తాడన్నవ్ ఇంకా రెస్పడ్ కాలేదా
ఆ ఇప్పుడు ఇప్పుడు అడిగితే మెసేజ్ పెడితే ఐదు నిమిషాలు ఉండే స్తానని అన్నాడు ఏమ్ ఏపిస్తాడో
ఏసిస్తాడు లే నేను అడుగుదు అడుగుదాం లే నటి
గదయ్యి
ఏం లవ్ స్టోరిసో సినిమాలో ఏం సినిమాలు చూసావు నువ్వు సినిమాలు చూసావా ఈ మూడ్ రోజుల్లో
ఏం చూడ్ల ఆ చూసిన ఏదంటే పవన్ కళ్యాణ్
ఏం పేరు సినిమా పేరు
ఆ, ఏమో? బ లేదు ఆ.
హ్మ్.
నువ్వు జూడలేదా? బాగానే ఉంది. ది శ్రీలీల, పవన్ కళ్యాణ్.
అదే బాగుంది. నైట్ మా అక్క, మా. మామో ఇద్దరూ వెళ్లినారు.
ఆహా.
బాగుంద అంట. కామెడీ. టైమింగ్ అంత, బాగుందంటార ఎవరన్నా.
ఉ. మా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఆ? హైలెట్లు గూడా ఉంటది.
అదే ఇంటర్వ్యూ లో గూడా వాళ్లు శ్రీలీల వాళ్లు చెప్తా ఉన్నారు బాగా చేస్తాండని. షాక్ అయ్యాను. డౌన్ చూడు ఒక గంట, రెండు గంటల్లో ప్రాక్టీస్ అయ్యన్.
హ్మ్, నువ్వు అయితే యాడా బిజీ షెడ్యూల్ కదా? డిప్యూటీ సీఎం నేనా? లాయరు. అయ్యో, వాళ్లతో పోల్చుకుంటే ఏదా! అంత సీన్ లేదు లే. అంతేలేనా?
అలవాటే వదా. ఒకసారి పోతే ఆ ఫీల్డ్‌లోకి. కె, నేర్పిస్తారు బాగా.
నేను ఎందుకు పోతా సమీ అం? మైండ్ గాల?
డ్యాన్సర్ కావాలనలా?
నేను పోను ఆ ఫీల్డ్‌కి. నాకు నచ్చదు.
మల్టీ ట్యాలెంటెడ్ కదా నువ్వు?
అబ్బా, ఎవరు నీకు చెప్పింది?
యాక్టింగ్ గూడా వచ్చేదా నీక?
నాకు రాదు అసలు? నువ్వవు ఎప్పుడు చూసిన? అబ్బే! నేను ఎప్పుడు తినే తను రీల్స్.
నాలాడి కట్టుకబెట్టి.
అదే అది ఎంత ట్రై చేసినట్లు.
బానే తీసావ్. మళ్లా ఒకసారి. ఐస్‌తో తీసావ్ టింగ్ అని.
ఉమ్ నేనూ పెట్టుకునే హైలైట్ర్లో జస్ అంతే.
మళ్ళీ మీ చైన్స్ తీశారు.
ఊమ్.
ఎందుకు యాక్టింగ్ రాదనుకున్నవ్.
రాదులే నాకు.
ఉహ్ హ్ ఏం నీకి టిఫిన్ ను ఆకలేయట్లే.
అయితడంది పోలరె పోను మధ్య. ఏమని తింటం మాకు బిర్యాని అస్సలు అంట.
కిందికి దిగాలేవు గదా.
ఊమ్ మాకు బిర్యానీ తెస్తారు అంట మధ్యాహ్నం తింట మల్ల పోయి.
తెస్తారు లే అది బాగా బాటంగా పెడతారు నీకు. చానా పెడతారా.
ఏమో.
మీ హాస్టల్లో ఎంత పెడతారో కూడా తెలుసు కదా. ఒకసారి వచ్చి తినిసచ్చు. నాంగ.
ఉమ్.
వాటర్ మీద ఫుడ్డు పెడతారు. కొంచెం కూడా పెట్టారు కడుపులు కాలుస్తారు అట్టే.
నిజంగానే.
అందరూ అమ్మాయి లాగే తినలేరు కదా కొందరు ఎక్. క్కు తింటారు కొందరు తక్కు. పో కొందరు ఓవరాక్షన్ పోయేవాళ్ళు స్లిమ్ గా కావాలని కొంచం తింటరు. బాగా తినే వాళ్ళు వాళ్ళ వల్ల.
ఉమ్. నాలాంటోలు బలి మధ్యలో. బాహుబలి కొండ అన్నట్లు.
చింగ్. కూరలు బావుంటే నేను కూడా బాగా తిం. ట
మీది అయిపోయిందా ప్రాజెక్టు.
ఏమైపోయిందో ఎందో వీల్లు వేరే వాళ్ళది పెట్టి పిడిఎఫ్.
ఊహ్మ్
మంది అని అత్త రది ప్లాంట్ ఏమో వేరే ప్లాంట్ పేరు ఉంది. మ్యాటర్ కూడా దాని గురించే ఉంది.
ఊమ్ వాళ్ళ ప్లాంట్ పేరు ఎత్తేసేది మీ ప్లాంట్ పేరు పెట్టేయండి అంతే. అంతే.
మళ్ళా అట్టే పెడతారమో నాకు తెలిసి.
తెలివుందా వాళ్ళకి.
ఏం పాడో. లాస్ట్ మా ప్రాజెక్ట్ ఎట్ అయిపోతుంది. ఈ హాలిడేస్ వచ్చినయి కాబట్టి ఈ స్వప్న మేడం వాళ్ళ బ్యాచ్ వోళ్ళోవి చేపిచేసుకుంటది. హాలిడేస్ లోనే ఆమె కంప్లీట్ చేస్తది వర్క్ కందంగు అ మా మేడమ్ తెలిసిందే కదా ఏమి పట్
ఆ మ్యాడమ్ కీ ఏం రాదు
నిజ్జంగాని కనీసం ము పిల్లల్లకి కొంచంమన్న ఏదన్నా చెప్తేగా మ్యాటరన్న ఎ ఎట్లా ఎట్లా పెట్టాలని అడిగి అంటే దాన్నన్నా చెప్పాలి కదా
ఉ
కూడా మేమే తెలుసుకని మేమే ఎతుక్కొని మేమ పెట్టుకోవాల్సిన వోస్ స్థాంది
మా సార్ కూడా అంతేలే వేరే బ్యాచ్ ఒళ్ళకి సపోర్ట్ చేస్తాడు వాళ్ళకంత చేస్తాడు మాకేం చేసి
నీకు నువ్వు అంత కష్టపడి చేసిన కూడా నీకు లాభం లేదు ఆయప్పకి మీరందరు కలిసి వెళ్తే కదా సార్ దగ్గరకి ఒక రోజు ఒకరు పోయి ఒక రోజు ఒకరు పోకుంటే అందుకే కలిసిపోతే కదా పని మందికాబట్టీ కొంచం పోతే ఆయన చేపిస్తాడు. అంతా చేపికపోయినా మెయిన్ మెయిన్ అన్
చేయించినాడు కానీ రిజల్ట్ అండ్ డిస్కషన్
ఊ
ఉ ఏమండి అబ్జెక్ట్ తీసులేదు మెథడాలజీ
అన్నీ ఓయమ్మ చాన చేసా అంతా నువ్వే కదా వర్క్ చేసింది మ్యాటర్ ఇంట్రడక్షన్ అంతా కలెక్ట్ చేసి
ఆ ఇంట్రొడక్షన్ అంతా నేనే లే కలెక్ట్ చేసిన్నేది ఇంగ ఏముంద్ దా
అంత పెట్టి ఇంగేమి అంటున్న
హు
కరెక్ట్గానే అయిపోతుందిలే మీరు టెన్షన్ బడత్తు
టెన్షన్ ఏం లే బుక్ చేపించక రమన్నారు రేపు మా సార్ కానీ మాకు ఎ
మీ గ్రూప్ వాళ్ళకి చెప్పు నేను వర్క్ అంతా చేసిన కదని
వాల్ చెయ్యరు
ఏంటికి చేపిచ్క్ రారు పేజనెంబర్లు కూడా వేపి చేస్త చేస్తారు కదా ఎవరికో మీ అన్నకి చెప్పాన్నావ్
ఊ ఏ చెప్పా ఏది ఇస్తాను అన్నాడు ఏస్తా
ఇంకా ఏమి వాళ్ళకి పెట్టేసి చేయి చేయించుకొని రమ్మని చెప్పు జిరాక్స్
ఉమ చెప్పల్ల
ఏమి డల్ గా మాట్లాడుతున్నావే
వేమ్ లేదే
మాట గొంతులో నుంచి రాలకి
హుమ్
వాయిస్ చిన్నె గా వినిపిస్తుంది
ఇప్పుడు వినబడ్తుందా
విన్పిస్తుంది
హుమ్ ఇంగ
ఇంకా ఏం లేదు మన ప్రాజెక్టు ఏం గ అవుతుంది అన భైయస్తాంది
ఎం గాదు లే అయిపో
వాళ్ళు వాళ్ళు ఏమన్నా లేన ఆ పిల్య చేసేస్తుంది చదివేస్తుంది అంటారు టైమ్ ఏం చేస్తుందో ఆయ కె అర్థం కాదు
హుమ్
ఎన్ని సార్లు అటన్ని ఇంట్రడక్షన్ మార్చి ఉంటామో
అన్ని సార్లు మారిస్తే నీకు రెఫరెన్స్ ఇస్లకు ఎక్కడ దొరికేది
ఏమో అబ్బాయ్ ఎట్లా పెడతారో వాళ్ళు ఏమన్నా పని నేను శ్రావణి వాళ్ళు ఏదైనా మ్యాట్లు కలెక్ట్ చేయడంలో మాత్రం మమ్మల్ని అడుగుతారు కానీ అది పెట్టేది పెట్టక పోడం వాళ్ళు ఇష్టం చేస్కుంటారు ఎస్కోండని మేమ్ సైలెంట్ ఎ ఇక మియ అందుకే ఈ మధ్య సైలెంట్ ఏదినా
ఊహమ్ లో గయి
ఇంక ఏం ఉందే ఏ బ్రెసీ
ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేయి
చెయ్యాలి వాళ్ళెమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే
కొన్ తింటారు కదా
అవును ఈ రోజు పోయినాడు మా తమ్ముడు మట్టన్ తీసుకురావడానికి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు తీసుకోమనీ మీ తమ్ముడిని అని బాగాలేస్తారు కదా
ఉ
యాటను బెట్టి భాగాలేస్తా స్తారు కదా
ఆహా
ఉ అట్లా దేవునికి పెట్టుకునే బావ లేసి రమ్మన్నాడు ఫోన్ చేసి
ఊ
నాను వాడికి పోనంట పోరా అని మా యమ్మ మేమో పాపం వ్యాపారానికి పోయింది.
నేనుంట మళ్ళ జెస్స బైయ్
సరే ప్రశ్ బాయ్